ఏమ్ జెత్తన్నావ్
ఏం లేదే నువ్వేమ్ జెతున్నావ్
ఏమో ఇప్పుడే అక్క నీ పైకొచ్చిన హాస్టల్ నుంచ్
అవునా
హ్మ్
లేదు తిన్నవ అన్నమ్
ఆ తిన్నా సండే ఏముంది నైటు టన్ చికన్ ఏముంది మొన్ననే మిడ్ ఎగ్జామ్స్ అయి
మ్మ్ ఆహా... బా రాసినవా ఎగ్జామ్స్ అసల్కె అస్ సల్కే తినవా మరి ఏం తిన్ త ఇప్పుడు ఏమ్ జేత్తవ్ మరి
ఏముంది ఖాళీగానే ఉన్నా
ఖాళీయా
మ్మ్
తిన్నారా ఆఫ్టర్నూన్
ఆ తిన్నాం తిన్నాం ఎందుక్ తిన్లే మరి నువ్
ఇగో ఇప్పుడే వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళన్ మ్మ్ టిఫిన్ వాళ్ళు ఏదో ఫేషియల్ చేసుకుంటానంటే వచ్ సమ్
ఆహ
మ్మ్ పక్కనే అయితే వచ్చినాం ఎక్కువ అయిపో ఇప్పుడే తీసుకొచ్చింది తినండి ఇగ
హ్మ్ హు మీ డాడీ వాళ్ళకి చెప్పినవ మరి
ఆ చెప్పిననే ఇంతసేపే మా మమ్మీకి చెప్పినా కాల్ చేసింది ఈ రోజు ఇంటికి పోదాం అనుకున్నా మా మమ్మీ కాల్ చేసింది ఎక్కడున్నావు అని అది మ ఆ చెప్పినా ఒక టెన్ మినిట్స్ మమ్మీ మళ్ళీ స్టార్ట్ అయిత టెన్ మినిట్స్ తర్వాత అని చెప్పిన
అవున
మ్మ్ ఇంకా చెప్పలే మీరే బా బిజ్ ది మీరు తిందామా ఆ అర్థం కాలేదు తింటాం మంచిగుంటది
పెళ్ళైనా ఆమె ఫోన్ చేత్తాంద నీకు
ఆ చేత్తోనే అప్పుడప్పుడు మాట్లాడతది
ఊహూ
అప్పుడప్పుడు ఇప్పుడు మాట్లాడుతది మొన్న చూడడానికి పోయినం
ఆహా
ఉమ్మ్
కలిశిల్లా
ఊ కలిసినాం మళ్ళీ రిటర్న్ వచ్చేసినా
ఊ మీ ఆక్కయిని ఏం జేత్తాల్ మంచి తిన్నారా
అందరు బాగున్నారి ఇంటికి పోయిందంట ఆమె
ఉమ్ ఎప్పుడు పో తల్ మరి ఇంటికి అవునా మళ్ళెప్పుడు రిటర్న్ హాస్టల్
ఊ రిటన్ అంటే ఇగ వాళ్ళ లు ఇగ డేట్ ఏం ఇయ్యలే ఇంకా చెప్పాలె ఎప్పు చెప్
అన్న ఉ హ్మ్ హ్
ఏమైంది
అన్ హాలిడేస్ ఆ మా మాకంతు ఉండవు లేవే. కుండవు హాల్డేస్ మాకు
అంతేనా ఒక్క రోజు రెండు రోజుల హుమ్
మనలాగ అప్పట్లాగ ఉండవు కదా ఉగాది అయిపోయినంక
మన కాలేజోళ్ళు మంచినే ఎంజాయ్ ఎత్ త్తాళ్లు
ఎవరే మీవాళ్ళ
కాలేజ్ ఉందా పార్టీ అయినట్టు ఉందిగా మావొల్లు కాదు మన జూనియర్స్
జూనియర్స్ ఆ అవునవును వాళ్ళకి బా స్పెష షల్ జరిగింది మనకంటే
ఆ మనకేదో అట్లా చేసిన్రు చేశిల్లు అంటే చేశిళ్ళు
చేయాల్న చేయొద్ద్దా అన్నట్టు అంటే మా దాంట్లే గట్ ట్టిగ ఎవరు మాట్లాడతారు ఎవ్వరు మాట్లా ట్లాడారు డరు కాబట్టి మనలీని సైలెంటు చదువు బిడ్డలు కాబట్టి మనం సైలెంటు
ఉహు హు సదు బిడ్డలు
వాళ్లు సదువు బిడ్డలు ప్లస్ ఉ బాగా కొంచెం తెలివి బాగుంటది కదా వాళ్ళకి తెలివి బాగు టది గదా వాళ్ళకి అంటాన
ఆ ఆ అవునవును
అందుకే వాళ్ళకట్లా
ఉ మన ఏం అడగం ఏది పెట్టినా తింటాం ఏది చేసినా పోయేత్తం
హుమ్మ్ ఆ ఎంగాదు లేవే మాట్లాడు ఏంజేతల్లూ ఇంక
ఏం ఉంది స్టడీ హా ఫుల్లు ఎప్ ఎప్పుడు ఇంటికీ పోవాలాని చుత్తనం తినుడు పండుకునుడు ఆ ఏ ఈ రోజు సి ఎస్ మేడం వ చి
మస్ సండే కూడా క్లాసులా న మీకు
సిలబస్
ఆ ఆహ
వచ్చింది సట్ దాకా తీసుకున్ది వన్ దాకా వన్ కదిలి పెట్టింది ఆ ఉంటది ఉంటది ఏప్రిల్లో
మళ్ళీ సెమిస్
గక్క ఆ జూన్లో నె జూన్ జులై
ఆహా మీకు మీ దగ్గరనే పడ్తదా దగ్గ దగ్గరనె సెంటర్
ఆ పక్కనే ఉండె కాాల ఒక రెండు మూడు కాలేజ్లు ఉంటాయి దాన్లోనే పడతాయి
అవునా
ఉ స్పెషల్ ఏంటి మరి
మటన్ ఉప్పలమ్మ వేస్తా చెన
హ మంచిగా తిను
ఆ
ఇంక
రేపు బోత ఆటేనఇగ ఉగాది దాకా
ఆ ఇగ అటే ఎల్లుండి మా ఊరు
అటెండెన్స్ ఏమనరా
ఇత్తారు మన్డే ట్యూస్డే నుంచి హల్డేస్ మండే అటెండెన్స్ వేసుకొని పోతం అ
బాస తెలివి బాగుంది అబ్బా అంతేనా మంచి బిడ్డలు కదా
అంతె సదువు బిడ్డ నాకే చెప్పాలిగ
అవును మరి మీరు సదువు బిడ్డలు
హ రిజల్ట్ విచ్చినయ మీయి
రాలే మాది ఇప్పుడే కాదంట ఇంకా నెక్స్ట్ వీక్ అట సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ వచ్చింది మాది రాలేదు రాసిన కానీ ఏమె కరెస్ట్ కరెక్షన్ చేస్తేటోడిది వుంటదిగ మాదేముండదు
అంతేన
అంతే మంచిగేంది మాద మా అందరు అట్లనే ఉంటుదట అంటే కరెక్షన్ చేసేది మా డిఫరెంట్ ఉంటు ఉంటుందట
మీరు అట్
అందుకే ఇగ మా ఉంటాయి
అంతే ఎవళ వాళ్ళయితే తొందర అయిపోవు
హుహు మాది ఎట్లాంటే అన్ని కలిపి ఒక్క దగ్గరనే కరెక్క్షన్ చేస్తారు
ఆహ
హు బ్రాంచ్ ఆ బ్రాంచ్కీ మొత్తం కలిపి ఒక్క దగ్గర కరెక్షన్ ఇస్తతే బాగుండవు అన్ని బ్రాంచలు కలిపి ఒక దగ్గరనే జెత్తరు మాకు
అందుకే లేట్ అయితాంద హు మంచిగ రాత్తే ఏం కాదు
హు జూడాలిగ కరెక్షన్
హుహు
అంత లేదు అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు
అంతేనా
అంతే అప్పుడు ఉన్నంత లేదు
హు ఊకే సదివేది పట్టిందే పట్టి చదివింది చదివేది
రాసింది రాసేది
మాకు మా వాళ్ళు ఇస్తారు పేపర్ ఎప్పుడైనా కానీ సెమిస్టర్ కి వేరే దగ్గర నుంచి వత్తాయి మిడ్ కంటే మన వాళ్ళు చెప్తారు సెమిస్టర్ వేర బ్రాంచ్ ఎక్కడ నుంచి వత్తే ది వాడే మిత్తడో తెల్వదు ఏందో
అవును
అర్థం చేసుకొని రావాలి
ఆ
సేమ్ ఇగ టెన్త్ క్లాస్ పేపర్
అంతే ఉహ్ హ్మ్ అట్లుంటేనే కదు పెద్దస్ తెల్వయక్ మళ్ళ
తప్పయ్యా మనమే అర్థం చేసుకోవాల చదవాల రాయాలి
అంతే అయిన టాపరైనా ఏం రాత్తతీ
అబ్బో ఓ అంతలేదు ఎంత టాపరైనా ఈడి కొత్తే వేస్ట్.
అంతేనా
మ్మ్ మనం అక్కడున్న అ క్కడున్నట్టు ఉంటే అది వేరుందు పని డిఫ్ ప్రెంట్ మొత్తమే
ఇగా అం
అప్పుడు సార్ వాళ్ళు చెప్పేగా మనప్పుడు
హ్మ్
బీటెక్ ఇట్లుంటది అట్లుంటది అంటే ఏ అంతే ఏముండదు చదవాలి చదివితే ఏం కాదు అనుకునేదిగా మనం. ఇస్ ఆహ్ హా
గురించి తెలిసే ఇటు సైడ్ వచ్చినా
మీరే బెటర్ ఇప్పుడు ఇప్పుడు మేం ఫీల్ అయితనాం మీరే బెటర్ అని
మనతోని కాదు అనకూడదు ఆ మనతోని కాదు చేయం. పాడ్ గా అది మళ్ళ పోతే అదో పెద్ద రంది
హ్మ్ మీర్ జె వాళ్ పంక్షన్ ప్పగా ఉన్నాయి మా బాధలు మేము పడతనే ఉన్నాం. అందర్ ఏమో ఎంజాయ్ జెత్తా ఏమో అనుకుంటారు గానీ. మాకే ఉన్నయి
వాళ క్
హ్మ్ ఎవరిది వాళ్ళకి అర్థమయితది, బయటలోకి చూడ్డానికి అర్థం కాదు.
ఆ
ఇంకా ఏం చెత్తాళ్లు